వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్ ఉందా అండి వినిపిస్ ఉందా మీకు
ఆ వినిపిస్తుంది స్పష్టంగానే ఉంది మీ గొంతు కూడా ఆ తిన్నా అండి మీరు తిన్నారా తిన్నా కూర్చున్నా గంట అవుతుంది మీరు
నేను కూడా తిన్నా కూర్చుని అరిగింది కూడా అండి ఎండలు బాగా కొడుతున్నట్టున్నాయి కదండి
నాకు చాలా ఉడకపోస్తుందిండి
ఉ వర్షాకాలం అప్పుడు వస్తుందిా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎండలను చూసి
పిస్తాది వచ్చాక ఎందుకు వచ్చిందా అనిపిస్తది
నైట్ మీరు ఏదో స్టోరీ చెప్తుండగా కదండి మీ అత్తమ గురించి చెప్పండి అయితే మీరు పచ్చడి పంపిస్త అంటే మీ అమ్మగారు పచ్చడి పంపిదు స్తన్నదండి పచ్చడా కారం
పంపిస్తా అన్నది నేను తీసుకెళ్తా అని చెప్పేసిన మా అమ్మకు ఆల్రెడీ కానీ మా అత్తమ్మ ఫోన్ చేసి మళ్ళీ చెప్తే నీ నీకెందుకు తీసుకరావాలి పచ్చడి నేను నీకెందుకు పెట్టాలి అని ఇట్లా చెప్ జోగ్ అంటే జోగ్ అంటారు కదా ఎవరైనా
ఉ జోక్గాన్నారా అండి అయితే ఆమె సీరియస్ గా తీసుకున్నాార
కోపంగా తీసుకుంది గిట్లాంటరా అట్లాంటరా నేను మీ ఇంటి దాని కానా అలా ఆయినా
కొందరు కొందరు అట్లనే ఉంటారుండి ఈ అట్ల ఎందుకు పెట్టాలి ఇట్ల ఎందుకు పెట్టాలి అని వాళ్ళు పెద్దలు కదా మనం అంటే ఇంత చిన్న ది మమ్మల్ అంటుంది ఇలాగాక మొన్న ఉుట్టింది మా అవ్వగారి ఇంటి నుండి నాకు పెడుతుంటే నన్ అంటుంది అని అంటారు
అయితే అది మీ అమ్మ అంటే మా అమ్మ అది మా అమ్మగారి ఇల్లు కదా అంటే కాదు మీ అమ్మగారి ఇల్లు వేరు అంటే మా బాపమ్మ వేరే దగ్గర ఉంటుంది మా అమ్మ వేరే దగ్గర ఉంటాదండి మళ్ళ బం బాపమ్మ బతికే ఉంది కదా అయితే ఇది బాపమ్మ వాళ్లు ఇల్లు ఎట్లా అయితది అని నేన అన్న ఇది మా అమ్మ డాడీ ఇల్లు అని అన్నా మ డాడీ ఇల్లు అంటే మీ డాడీ ఇల్ నాయిలు కదా అని బాగా సీరియస్ అయింది అన్నమాట అక్కడ వరకు నేను అక్కడ వరకు చోగ్గానే అనుకున్నా కన్ తర్వాత అర్థమైంది ఇట్లాంటన్నరూ నాకు అలా ప్రతిదా దానికి నేను ఎంట్లా ఉన్నానో పక్కన వాళ్ళు కూడా అలా ఉ ఉండాలనే నా అనుకుంటా ఇప్పుడు నేను మంచిగా మాట్లాడితే మీరు అంటే మాట్లాడతారు కదా నేను ఇక్కడ పరిహాసంతో మాట్లాడితే మీరు పరిహాసంగానే మాట్లాడాలి అక్కడ వాళ్ళు సీరియస్ అవుతారని నేను అనుకుంటాన్నా వాళ్ళ కోపం వస్తుందని నేను అనుకుంటాన్నా అనుకు
అయితే ఇప్పుడు ఆమెకి ఎందుకు కోప్ పోము వచ్చిందని అంటే ఇవే చిన్నది నన్ను పట్టుకొని అట్లా అంటున్నది నీకెందుకు పెట్టాలా నీకెందుకు చేయాలా అని అంటుంది ఆ మనము వాళ్ళు ఎంత లిమిట్ లో మాట్లాడితే మనం అంత లిమిట్ లోనే మాట్ ట్లాడాలండి
నేను అనుకున్న మా అత్తమ్మ మా అత్తమ్మ గదా ఏది అంత అనుకు
ఉ ఉ మనం అలానే అనుకుంటామ అండి మనం చిన్నళ్ళం కదా మనం మన ఐడియా ప్రకారంగా మనం మాట్లాడతాం మిక్ కెందుకు పెట్టాలి మా అమ్మ మా అమ్మకు మా అమ్మకు పెట్ అంటే మా ఇంట్లో నుండి మేం తీసుకుంటాం అని జోగ అన్న కుంటాంనారు వాళ్ళు ఏమనుకుంటారు ఇది ఏళ్ళంత లేదు కాని మా అవ్వగారు గున్ నాక్ ఈ మే పెట్టాలన అంట అంటే ఇప్పుడు ఒక మాట ఏంటిదంటే ఇప్పుడు మీ నాన్న వాళ్ళకు అన్న కదా అంటే మీ నాన్నదే వంశం కదా మీ నానమ్మ ఇద్ నీ మీ నానమ్మ వం శమే మీ నాన్నకు వచ్చింది కదా అట్లా
నాకు అర్థం అయింది మా నాన్న కాబట్టి తెలుసు అదంత తెలుసు నాకు కాకపోతే కావాలనే జోక్ చేసా నేను కావాలనే ఇంగా ఆట పాటిద్దాంలే అన్నట్టు అనుకున్నా కనావె నాక్ తెలిదా నాక దెలూస కని ఏదో ఆట ఆడిపిద్దాంలే అనుకున్నట్టు అనుకుంట ఆ ఆట కాస్త కోప్మ్ ఒచ్చేశింది అన్నది అయితే నేను అన్న నేనెప్పుడూ మంచినే నె మాట్లాడదామని జూస్తా మీరే ప్రతిసారి ఏకటానికి బాధపడతా ఉంటారు అన్ నెన్ జెప్పేశ్నా అండి మొహం మీదని ఒకసారి అమ్మ బట్ట ట్టల్ గొనిస్ తా అంటే పోద్ దన్న నాక్ మా అమ్మే గొనియాలి మీరెందుకు గొనిస్తారు అనేశ్న ఆమె ఏడిచింది ఆమె ఏడిస్తె నా తప్పేముంది నా ఇష్టం నీను గొనుక్కుంట మా అమ్మ గొనిస్ త్ అనడంలొ తప్పేంటి నేను మా అమ్మనే అంటున్నా తర్వాత ఇప్పుడు బెడతరండి తర్వాత తర్వాత వంద మాటలు అంట్రు ఆ మాట్లు ఒవడుబడాల
అంటే అల్లా అనకుండా నాకు ఒద్దులేండి నాకు చాలానే బట్టలు ఉన్నాయి
డం కంట ఈ మాటలు శ్ గుడ నచ్చవ్ అంటే పోని పాపం కొంట కొంటా అని రెండు సార్లు అన్నది ఇగ కోప్మ్ ఒచ్చ్ చెప్పేసా మా అమ్మ కొనిస్తది నేను ఏం గెనుక్కోను మా అమ్
అలా ముఖం మీద గుడ అంటే వాళ్ళు బాధపడతరు గదండి అలా అనొద్దు మ్
నేనే వెన్నయగా ఆమె ఇచ్చిన ఇంకెందుకు అన్న మళ్ళ కనిపియదండి వళ్ళ్ ముందు ఇచ్చిన అని వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటారు కానీ తీసుకుని నేను గద నెన్ బాధగానే నె ఉంటా
అట్లాంటప్పుడు మీరు ఏం జెయాలి మీ అత్తమ్మ విల్శ్నా గూడా నేన్ రానండి నేన్ రాలేను నేన్ ఇక్కడే ఉంటా అన్ జెప్పేయాలి ఊకే అక్కడకి వెళ్ళి వాళ్ళు అది గోనిస్తారు ఇది గోనిస్తారు అని బాధపడేదానికంటే టె మీ ఇంట్లో మీరే ఉంటే అయిపోతాది గదండి ఎవ్వరితోటి ఏ బాధుండదు
నా దగ్గర వాళ్ళ ల్యాప్టాప్ ఉందండి వాళ్ళ కు అవసరం అయితాంది నాకు అవసర అయితాంది అది పెద్ద సమస్య
వాళ్ళ్ ల్యాప్టాప్ వాళ్ళు వాడుకుంటుల్లా
మళి వాడుతున్నరు అవస్రం ఉన్నా లేకున్నా కావాలి అది వాళ్ళది కదా నాది కాదు గదా
మ్ ఇగ ఔస్రం ఇప్పుడు మన దగ్గర సమస్య అంటే మన మనకు అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళ్ అన్న ఇగ బడాలండి తప్పదిగా
వాళ్ళు ఇచ్చే వాళ్ళు మనం దీస్కునే వాళ్ళంగా ఏదున్నా గూడా కొందరు కొందరు ముఖం మీద అంటే బాధపడత తరండి అలా మొక్ ముఖం మీద అనొద్దు అంటే ఒక మాట ఏమనాలంటే నాకు చాలానే ఉన్నాయి గదా వొద్ ద్దు ఏమన్నా గావాలంటే నేనే దీసుకుంటా అని చెప్పు పోతుదండి అట్ల మా అమ్మనే గోనిస్తది మీరు నాకు గొనియెద్దు అంటే వాళ్ళు ఏమనుకుంట్ర్ అంటే అంటే మీ అమ్మా అయినామే మీ అమ్మా నీకు దగ్గర మేము దూరము అని అనుకుంట్రు గదండి ఇప్పుడు నేనైనా గుడా అలానే అనుకుంటా గదండి నన్న్ అంటే
అ
మ్
ఏమో ప్రతిసారి చె ప్రతిసారి క్షమించండి క్షమించండి అమే సరిపోతుంది నా నాకు తప్పు లేదు అలా అడగడమే నచ్చదు కానీ తను బాధపడుతుంది కదా నా వల్ల అని క్షమించండి క్షమించండి అనేసి నేను వచ్చేటప్పుడు నాలుగు వందలు ఇస్తా అన్నాదండి నేను వద్దు వద్దు అన్న నాకేం వద్దు నా కదు
కొన్ని కొన్ని సందర్భాలలా తగ్గాలండి ఇక తప్పదు కొన్ని కొన్ని విషయాలలో ఇక పడాలి తప్పదు ఇంక ఎన్నో అంటారండి పెళ్ళయితే ఇంకా ఘోరంగా ఉంటాయి బాధలు అవన్నీ భరి చాలి అందుకే తొందరపడి ఎవరు పెళ్లి చేసు వద్దాయి ఒక ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాలు వచ్చినాక చేస్త
నాకేమనిపిస్తుంది అంటే పెళ్లికి ముందు ఇలాంటి బాధలు పడడం ఏంటో నా కర్మ కొద్ది పెళ్ళికి ముందే పడుతున్నా నేను పెళ్లి తర్వాత కూడా కాదు ఆమె చెయ్యక తక్కువ అంటాది కానీ ఆమె చేస్తంటే అందరు నన్నే అంటారు కదా ఆమె పని చేసి ఆమెకు చా నవవాడ్లీ ఆమకు
మరి ఆమె ఎందుకు చేస్తుంది
ఆమె చెయ్య చెయ్యమంటారు చేసినాక ఇటు అటు నేను కొద్దిసేపు ఇలా ఇలా కూర్చుంటానో లేదో చదవడానికి కొద్దిసేపు అవుతదో లేదో ఇటురా కోపం వస్తుంది ఒకసారే నేను ఏమనలేక అన్ని పనులు చేస్తుంటే మళ్ళీ మళ్ళీ పిలవడం నాకు నచ్చట్లేదు నేను చేస్తా చెయ్యను అని చెప్పట్లేదు కాకపోతే నన్ను ఊకే పిలవద్దు కదా నేను నా
ఇగో మీరు అన్ని బాధలు పడే బదులు మీ అమ్మనే ఒక ల్యాప్టాప్ కొనియానండి వాళ్ళ ల్యాప్టాప్ లచ్చేయండి మీ ఇంటికాడ మరు నేర్చుకో ఉండండి ఎన్ని రోజులైనా కూడా ఎవరి ఇల్లు వాళ్ళకే నువ్వు మీ ఇంటికి డ మీరు మీ ఇంటికాడ లేచి పది ఇంటికి లేచి మెల్లగా చదువుకొని మెల్ల పని చేసుకున్నా ఎవరేమన్నారు ఒకరీ ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళ సంప్రదాయాాల మనం పాటించాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తాం వాళ్ళు చెప్పినట్టు ఇనాల్సి వస్తుంది మీ ఇంటికాడ మీరు మధ్యాహ్నం ఇల్లుూరు పొద్దుగాల ఊడ్చికోవచ్చు మీరి మీ ఇంటికడ సాయంత్రం పోూలదామ్తో వాళ్ళు పొద్దుగాలే తోముకోవచ్చు వాళ్ళ పని చేసే వరకే ఒకటి రెండు అవుతది అలా మీరు చదువుకోవడానికి మీకు సమయం అనేది ఉ ఉండదు కదండి
ఇలా అనిపిస్తుంది కానీ మా అమ్మని ఇబ్బంది పెట్టలేను ఇక అడ్జెస్ట్ అవ్వాలి వెళ్ళి ఒకవేళ వెళ్తే అడ్జస్ట్ అవ్వాలి వెళ్ళకపోతే ల్యాప్టాప్ అయిన ఇచేయాలి రెండిట్లో ఒకటైనా చేయాలి కానీ నాకు అది చాలనా అవసరం సెకండ్ హ్యాండ్ లో కొందామని చేస్తున్నా ఇంకా
ఉ మరి ల్యాప్టాప్ వాళ్ళకి ఏం అవసరం అండి వాళ్ళు ఎన్ని రు ఆహా వాళ్ళకిమన్నా అవసరమా ఏమ అన్న చేస్తులా అందులో అని
కానీ
హ
బ అంటే టూ టైమ్స్ నేను తీసుకొస్తా అన్నప్పు ఇప్పుడే వద్దు నేను ఇవ్వను నేను ఇ ను అని కోట్లాటి వేసిర అనమాట
హ
జోగ్గానే అనుకోండి కాకపోతే కాకపోతే నేను నా
అదే అండి మీకు చదువుకోవడానికి సమయం ఉంటలేదని మీకు మధ్యలో మనస్పర్ధాలు వస్తాయి న్నాయి నాకు అర్థమైంది పని చేయనికే సరిపోతుళు ఆమెకేమో చ అత్తనయితలేదు అమ్మ చేసుకోలేదు మళ్ళీ మీరు చేసుకొని చదువుకోవాలంటే మీ పని చేేయడానికి సమయం అయిపోతుంది మళ్ళీ మీరు చదువుకోవడానికి సమయం ఉం ట్టలేదు అదే అండి నాకు కూడా అర్థమయింది
అంద గంటే మరి అంత అవ్వదు నను కూ చంటె అదే అయిపోతుంది కాకపోతే అదే మధ్య మధ్యలో ఇప్పుడు తను మంచిగా కానీ ఏంటిను తనకు ఆడవాడుంది అదిలా నన్ను ఊ అనడం వల్ల కూడా నాకు చాలా బాగాస్తుంది ఇట్లానను ఇట్లా అను
మీరి ఇలా మీరు అలా అన్నారని వినిపించలేదండి ఆ వినిపించలేదు మీరు అనుకున్నారు
ఇలా అనుకుంటాం అలా అనుకుంటాంకా వాళ్ళందరుూ మనం అనుకు కున్నట్టే ఉండరు కదా
ఉందరాండి జీవిత ద్దలు అలానే ఉంటాయి ఆ వినిపిస్తుందండి మీకు
నా వినిపిస్తుందండి కాకపోతే అదే కద నా నేను ఇంత మంచిగా అనుకుంటున్నా గాని నాకు కోపం వచ్చి చేస్తుందండి నేను అనకుండా ఉండలేకపోతాను నేను అన్నే పెద్ద పెద్ద మాటలు కూడా కాదు నా తరపు నుంచి ఆమె నా దగ్గరకు వచ్చి పాలు తాగుతావా ఇది చేస్తావా నీను తాకపోతే నీకెందుకు తాగితే నీకెందుకు అని అలా అనిపిస్తుంది నాకు తాగను అని గట్టిగా అరిచిన ఒకసారి ఏడ్చింది ఆమె తెలిసింది ఒకసారి ఒకసారి మా నా ముంగటే ఏమైందంటే ఆమె తప్పు మాట్లాడిందో నా ఊకే కో కోప వ సరే సరే మ